హలో
హలో ఇప్పుడు మనం మాట్ల వినిపిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకపోయే అంశం ఏంటంటే చెట్ల గురించి చెట్లు అనేవీ ఒక మన కు మన జీవనానికి అది ఒక ముఖ్యమైనది
కాదండి మీరు ఎట్టు చెప్తున్నారంటే ఆ లైక్ గా మనం పాఠాలు చదువుతాం చూడండి అట్ల సారాంశం ఇస్తన్నారు సారాంశం లాగ ఉన్నియద్దండి సంభాషణలాగ ఉండనీయండి దాన్ని
మీకు అర్థం అవుతుందా నేను చెప్పింది అంటే మీరు లోతుగా మళ్ళీ చె ట్ల అంటే ఏంటి చెట్లు ఎట్లా పుట్టాయి అనేది వొద్దు దాంట్లో రకరకాల ఉంటాయి కదా అట్లా మాట్లాడుకుందాం అంటే మీకు ఈ చెట్లు తెలుసు సా లేకపోతే ఆ చెట్లు తెలుసా
సరే అండి ఇప్పుడు చెట్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే నీడ ఆ నీళ్ళనిచ్చే చెట్లు అనేవి బహు రకములుగా ఉంటాయి మనము చాలా చెట్ల గురించి మాట్లాడుకోవచ్చు వేప చెట్టు మామిడి చెట్టు
అవును అన్నిటికన్నా ముఖ్యంగా కానుగ చెట్టు కానుగ చెట్టు ఇచ్చినంత నీడ చల్లని గాలి ఏ చెట్టు ఇవ్వలేదు ఎండాకాలంలో చాలా మంచిగా మనకు చల్లగా ఉండాలా మంచిగా ఉండాల అంటే మన ఇంటి చుట్టుపక్కల కానుక చెట్టు ఉన్నా లేదా మనం కానుగు చెట్టు దగ్గర పోయి కూర్చున్నా పడుకున్నా ఎంతో మంచిగా ఉంటది ఎంత వడదెబ్బ తగలదు ఎంత ఎండగాసినా పర్వాలా
అవును మీరు ఏదైతే కానుక చెట్టు అని చెప్తున్నారో నాకు చింత చెట్టు అనేది కూడా గుర్తుకొచ్చిందండి కానుక చెట్ కానుక చెట్టు చింత చెట్టు రెండూ ఒకేలాంటి నీడను ఇంకా మనం చూసుకుంటే వేసవికాలంలో పల్లెటూరులో అయి తే ఆ చింత చెట్టు కింద ఉయ్యాలలా కట్టుకొని దాని కింద ఆడుకునే వాళ్ళు ఉయ్యాల లేకపోయినా సరే మట్టి బొమ్మలు
దాంట్లో ఒక ఏమంటారు మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉందండి దీంట్లో ఒక్కటి తక్కువ ఏముందంటే కానుక చెట్టుకి చింత చెట్టుకి గల ఆ మనము వ్యత్యాసం చూసామంటే దాంట్లో ఏం ముందంటే మనము చూసుకుంటే రాత్రిపూట చింత చెట్టు ఏమంటారు మామూలు మనం ఏదైతే గాలి తీసుకుంటామో అదే గాలిని తీసుకు కొని మనం ఏదైతే గాలిని వదులుతామో అది కూడా అలాగే అంటే అచ్చం మనిషిలాగా ప్రవర్తిస్తుంది గాలి తీసుకొని వదలడంలో కానీ మనము ఏమంటరు ఇది కానుగా చెట్టు గాని ఇంక మిగతా ఏ చెట్టైనా కానీ చింత చెట్టు మినహాయించుకొని ఏ చెట్యినా కూడా మామూలు చెట్టులాగానే అన్ అంటే చుట్టు ఏదైతే గాలి తీసుకొని వదులుతదో అలాంటివే తీసుకుంటది అనమాట దానికి రెండి గల వ్యత్యాసం అందుకు రాత్రి పూట అక్కడ పడుకోకూడదు అని అంటారు చింత చెెట్టు కీంద
అవునవును నిజమే నిజమే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి చెట్లకి యొక్క ఒక్కొక్క ఉపయోగం అన్నది ఉంటది ప్రతి కాలంలో ఒక్కొక్క చెట్టు తన తన జీవనాన్ని ఆ ఈ నలుగురికి ఉపయోగపడేలా తన యొక్క జీవనాన్ని అందిస్తూ ఉంటుంది చూసుకుంటే వేసవి కాలంలో మామిడి చెట్టు మామిడి పండ్లను చింత చెట్టు చింతకాయలను ఇలా ఇస్తుంది ఇంకా చూసుకుంటే వేసవి కాలంలోనే నేరేడు చెట్లు కూడా నేరేడు పండ్లను ఇస్ ఉంటది చలికాలంలో ఒక్కో చెట్టు చలికాలం కి సంబంధించిన పంలోనే ఇస్తూ ఉంటది పువ్వులు కూడా మనం చూసుకోవచ్చు
అవునండి దానికి కూడా ఒక సమయము సమ సందర్భము బట్టినే ఈ ఈ కాలంలో ఈ పూలు మాత్రమే అంటే ఇప్పుడు మనకు వేసవి కాలం వచ్చిందంటేనే మల్లె పూలు సన్నజాజులు ఆ జాజులు ఈ జాజులు అని రకరకాల జాజు పూవ్లంతా అప్పుడు మాత్రమే వికసిస్తాయి అ అంతే మంచి సువాసన అవన్నీ ఉంటాయి అది మిగతా సంవత్సరం లో కూడా మనం అంతా పండించొచ్చు వేర వేరే వేరే ఏమంటారు ఔషధాలు వాడి కానీ ఇప్పుడొచ్చినంత సువాసన ఇప్పుడొచ్చినంత ఆ ఏమంటే స్వ స్వచ్చంగా ఉండే పూలు అప్పుడు దొరకవు మనకి మామూలు సమయంలో
నిజిమే నిజిమే ఆ పువ్వులు కూడా మనం ఎన్నో జాతులు ఎన్నో జాతులు గల పువ్వుల్ని మనం చూసుకోవచ్చు మల్లె పూలు మల్లె పూలు లో కూడా చాలా జాతులు ఉన్నాయి ఒకటై
అవును సన్నజాజి అది గుండు మల్లి గుండు మల్లి సన్నజాజి సెంటూజాజీ
ఇంకోటి ఏంటంటే ఆ సన్న మల్లి ఇంకోటి ఏంటంటే ఆ మల్లె పూలకి రేఖలు ఎక్కువ ఉంటాయి అల్లు అల్లుకొని ఒక ఐదు ఐదు రేఖలు మళ్ళీ
అది ఒకటి ఉంటదండి అది అది మంచిగా అవునవును అవి ఎక్కువ రేఖలు వస్తాయి దగ్గర దగ్గర ఒక పది దాకా ఉంటాయేమో పది ఇంకా ఎక్కువే ఉంటాయి మామూలు వచ్చేసి మహా అంటే ఒక ఆరు రే ఖలు అట్లా ఉంటాయి ఇవి మాత్రం కొన్ని పన్నెండు రేఖలు ఇరవై రేఖలు కూడా ఉండేటివి ఉంటాయి
ఇంకా దాని యొక్క సువాసన కూడా చాలా ఇంకా తలలో పెట్టుకున్న ఒకటి ఒక పువ్వు అయినా సరే అది జడకి ఆ అందంగా జడకే అందాన్ని తెచ్చి పెడుతూ ఉంటది
అందంగానూ ఉంటుంది సువాసనను కూడా పంచుతుంది జుట్టుకి
అవునా మనం చూసుకుంటే చెట్లు అండగానే మనకు ఆ ఇలా వెడల్పుగా నీడనిచ్చేది కాకుండా చాలా రకమైన చెట్లు కూడా ఉన్నాయి ఒకటి పొట్టిగా ఉంటుంది ఇంకోటి తీగలు తీగలుగా అల్లుకొని ఉంటుంది ఇంకోటి ఒక్క
అవి కూడా చెట్టులనే అంటాం గానీ కానీ చెట్టు చెట్టు జాతులకి సంబంధించి కావండి అవి తీగజాతులు తీగజాతులు అంటే అది వేరు మళ్ళీ కింద అల్లుకుంటూ పోతూ ఉంటాయి అంటే తమలపాకు చెట్టు కావచ్చు కర్బుజాకాయ చెట్టు కావచ్చు కొన్ని ర కొన్ని రకముల చెట్లు చాలా వరకే ఉన్నాయి ఇంకా ఒకటి మీకు తెలుసు ఇట్లా ఇప్పుడు ఇట్లా అల్లుకొని పోవడం దాంట్లో ఒక చె చెట్టు ఉంది అది చాలా ప్రత్యేకమైన చెట్టు దాన్ని ఏమంటారంటే దాని పేరు ఏదో అన్ ఉంటారండి మునగాకాయ ఇలాగే ఉంటుందండి అడవిలో దొరుకుతుంది ఇది మునగకాయలగా ఉంటాయి మునగకాయలు తెలుసు కదా మీకి దాంట్లోనే చిన్న చిన్నగా ఉంటాయి దాని పేరు ఏదో నాతో వస్తుందండి దాని పేరు అది తింటే తెలుసా ఇప్పుడు మునగకాయలు మునగ ఆకు ఎంతో ఆరోగ్యానికి మంచిద కదా మనకు దొండకాయ కాదండి దాని పేరు నాతో వస్తుందండి మొదలవుతది నాతో దాని పేరు నోట్లోనే ఉంది కానీ రావట్లేదండి ఆ పేరు ఏంటనేది
ఇంకా కొన్ని చెట్ కొన్ని చెట్
నల్లేరు నల్లేరు నల్లేరు నల్లేరు నల్లేరు చెట్టండి ఆ నల్లేరు చెట్ టు కూడా ఎట్లుంటదంటే అంటే మునగకాయలకి ఉంటాయి కదా చిన్న మునగక్కాయలు లాగా ఉంటాయి. మునగకాయ లాగాండవు కానీ మునక్కయల ఆ విధంలో ఉంటాయి అదిగాన నిజం చెప్తాననండి అద్దిగాన మీరు ఒక్కసారి పచ్చడి చేసుకో తినండి పచ్చడి అంటే చట్నీ నూరు కోని చట్నీ నూరుకొని తిన్నారే అనుకోండి అది తినడం వల్ల ఒక లాభం ఉందండి బా భారీగా ఆకులే వేసిందట అండి అది తింటే మాత్రము తినడానికి ఎట్లుంటద అంటే పుల్లగూర తిన్నట్టు ఉంటది పుల్లగూర మనం మామూలుగా చింతపండువి ఇవి వేసుకొని పుల్లకూర చేసుకుంటాం టమోటాలు అవన్నీ వేసుకొని ఆ రకంలో ఉ ఉంటది పుల్లగా కానీ భారీగా ఆకులేస్తుంది అంటడు అది తింటే రెండు రోజులు ఆకులిస్తనే ఉంటుంది తింటూనే ఉంటారు.
అవునండి ఇంకా మనం చూసుకుంటే బంగా బంగాళాదుంపలు బంగాలదుంపలు ఇవి కూడా మనము పైన కనిపించేదే కాకుండా భూమిలో
అది భూమి లోపల వచ్చే గడ్డలు గడ్డలు అనేవి గడ్డ
అవే అవే భూమి లోపల కూడా మనకు ఆ మనం జీవనానికి ఉపయోగపడేటువంటి కూరగాయలైనా, పండ్లైనా ఏదైనా సరే భూమి కింద కూడా మనకు లభిస్తూ ఉంటుంది. మనం చెట్లోనే చూసుకున్ అంటే ఎన్నో రకమైన చెట్లు భూమి మీద భూమి కింద
అవును భూమితో పాటుగా అవును కానీ మన నీకొకటి తెలుసా భూమికి పైన భూమి మీద ఉండేదానికన్నా భూమి లోప లోప్పల ఉండే పండ్లకి పోషకాలు ఆ ఆరోగ్య విలువలు పోషకా ఆహారాలు ఇలాంటివన్నీ చనా ఎక్కువ ఉంటాయండి అంటే చాలా మంచిది ఆరోగ్యానికి దుంపలు కాయలు ఇలాంటివి తింటే లోపల పండినవి.
అవునండి అవునండి నిజమే మీది ఏదైతే చెప్తున్నారో అది అది నిజమే ఎందుకంటే చాలా వరకు ఆ మనము వైద్యశాలకు వెళ్ళిన సరే వారు కూడా మనకు చెప్ తు ఉంటారు ఇలా బంగ దుంపల్ని తినండి కాలు నొప్పికి దుంపలనీ తీసు ఎన్నో రకాల దు దుంపలు ఉంటాయి అవునండి ఎన్నో సామగడ్డలు ఆగడు ఇంకా వాటి యొక్క ఆకుల్ని కూడా తింటుంటారు వాటి యొక్క ఆకుల్ని కూడా తింటూ ఉంటా ఏ ఇంకా మన మోకాళ్ళకి కూడా బాగవుతుందని చెప్తుంటారు ఆకుకూరలు
తెల్సా ఇది చిన్న ఎరగడ్డలు, పెద్ద ఎరగడ్డలు ఓ తెల్లగడ్డలు ఎరగడ్డల్లోనే చిన్న ఎరగడ్డలకి ఆకు వస్తది ఆకుని వేపుడు చేసుకొని తింటారు అది కూడా ఆరోగ్యానికి ఎం తో మంచిదని చెప్తారు అందులో ఆ చిన్నగా ఉన్న ఎరగడ్డలయితే గ అన్న మధుమేహ హం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలకు చాలా మంచిదంట బంగాళ దుంప కానీ తినకూడదు వాళ్ళు
అవునండి ఇంకా తీసుకుంటే క్యారెట్ బీట్రోట్ ఇ వీటి ఈ వీటిలో అంతా మనం కంటికి సంబంధించినవి పోషకాలు దాంట్లో ఉంటాయి
అవును క్యారెట్ లో కంటికి సంబంధించింది బీట్రూట్ లో ఏమో మన చర్మ సౌ సౌందర్యానికి సంబంధించింది అలాగే రక్తాన్ని పెంచేది ఎన్నో ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయండి దాంట్లో చాలా మంచిది
నిజమే అండి ఇంకా మాంసము మాంసాహారంతో పోలిస్త తె ఇలాంటి వాటితోనే ఇంకా పౌష్టికా ఆహారాలు ఎక్కువ ఉంటాయి మనం చేసుకొని తినడానికి కూడా ఎక్కువ రకాలు వస్ తు ఉంటాయండి
అవునండి కాకపోతే ఇంకొకటి చెప్పేదాండి ఆకూరలు ఉంటాయి చూడండి ఆక్ కూరలు కూడా చాలా చాలా పోషక్ క విలువలు ఉండి చాలా ఆరోగ్యానికి మంచిదండి అంటే కొత్తిమీర కరివేపాకు ఆ పప్పులకేేసయకు బచ్చల హాకు ఇంకా గోంగూర మెంతికూర ఇట్లా రకరకాలు రకరకాల వంటలు చేసుకోవచ్చు రకరకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది
అవునండి మీరు ఏదైతే చెప్తున్నారో ఆకుకూరలు అనగాని ఎన్నో రకాల ఆకుకూరలు ఏది కనపడితే అది చామగడ్డ ఆకుకూర ఆకుకూరను కూడా చేసి వండేసేవారు బచ్చలి కూర పాలకూర కూర చుక్క కూర ఇంకా ఏటంటి కూరలు ఇంకా మీకు తెలుసుకుంటే చింతాకుతో కూడా చింతాకు చిగురు పెడతారు అదైతే చింతాకు పప్పు చింతకు పచ్చడి చింతకు చిగురు ఇ ఇలాంటివి తింటూ ఉంటే కూడా మనకు ఎప్పుడు తినటి తినటువంటి ఒక ఇది వస్తూ ఉంటది దాని తింటూ ఉండేసరికి ఆ యొక్క పుల్లదనం తీపిదనము ఇంకా వగరు ఇలా ఎన్నో ర కమైన వీటిని కలిగి ఉంటదండి చెట్లుని చూడగానే మనకి ఎన్నో గుర్తుకొస్తు తుంటాయి గాలి నీడ తినడానికి ఎ వైనా మళ్ళీ మనం చూసుకుంటే ఆ చెట్లనే నరికేసి దానితోనే పొయ్యి అంటించుకుంటూ వారి యొక్క జీవనాన్ని కూడా కొనసాగించుకుంటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఎక్కువ ఇలా అయిపోతూ ఉన్నాయి చెట్లలను విన్ చేయడము దానితో
పాతకాలంలో ఇవి ఉన్నాయి కదా భూమి లోపల పండే ఏ గడ్డలు ఆ దుంపలు ఇలాంటి ఇలాంటివన్నీ పొట్టు తీయకుండానే వాడేవాళ్ళంట పొట్టు తీకోకుండా ఎందుకు వాడేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు పొట్టు తీస్తే దాని పైన ఉండే ఫైబర్ అంటరు కదా ఆ ఫైబరు అట్లా కొన్ని పోష పక్క విలువలు తగ్గిపోతయని చెప్పేసి అప్పటి కాలంలో ఊరికే దానిని కడిగి నీళ్ళల్లో అట్లనే కోసేసి వంటకి వాడేవాళ్ళు కానీ ఇప్పుడు అందరు ఫ్యాషన్ స్టైల్ అది ఇది అని చెప్పుకుంటే దాని కూడా తుప్పు తీసి ఉండే ఫైబర్ కాస్తా కార్బోహైడ్రేట్స్ కాస్తా దాని నుండి తొలగి చేస్తున్నరు దాని వల్ల మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంద అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఊరికే మంచిగా చేసినామా చేసినాము తిన్నామా తిన్నాము బయట వాళ్ళకి మంచిగా కనిపి చిందా కనిపించింది అన్నట్మాత్రమే చేస్తాంది చూస్తున్నారు అది అందరూ తెలుసుకుంటే బాగుంటది మీరు కూడ్ ఈ చిట్కాని వాడండి వీలైతే మీ ఇంట్లో ఉపయోగించుకోండి
అవునండి మీరేదైతే చిట్కా చెప్తున్నారో అది మన జీవనానికి ఉపయోగి ఉపయోగపడేటువంటి చిట్కా ఎందుకంటే అలా తినడం వల్ల మనకు ఏ ఒకటి తింటున్నామంటే మనకు లాభం ఉంటేనే మనం తింటము అవును ఇక దాని యొక్క దాంట్లో వచ్చే ఆరోగ్యకరమైనటువంటి అన్నిటిని తీసి తినడం వల్ల మనకు లాభంమేమి ఉండదు కాబట్టి మీరు చెప్తున్నట్లుగా దానిలో ఉమ్
మనకి ఇంకొకటి ఇది ఏమంటరు ఆ జీర్ణ ప్రక్రియ తర్వాత రోగ నిరోధక శక్తి వ్యతికి సంబంధించినవి కూడ ఎంతో ఉపయోగపడతయి దానిల కోసం ఇవి ఎంతో సహాయపడతయి మనము అవి తినడం వల్ల ఇవన్నీ మంచిగా మెరుగుపడతయండి
అవునండి ఈరోజు మనం మాట్డుడుకున్న చెట్లు అనే అంశము చాలా మనకే కాకుండా మనం తెలుసుకున్నాము ఏవే లాభాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో అందులో ఇంకా ఎల్ పలు రకాల చెట్లను గురించి కూడా మనం మాట్లాడుకున్నాము
దాని యొక్క ఉపయోగాలు నష్టాలు కష్టాలు అన్ని తెలుసు